హలో ఇన్పిస్తుందా
హ హలో
బాగున్నారా
మ్ బాగున్నాం మీరు బాగున్నారా
ఆ బాగున్నాను ఏం చేస్తున్నారు
లటోచకపోయ్ తింటున్నాను
ఆహా కాలేజ్ లేదా అండి
కాలేజ్ష్ బంక్
బంకా మరి మీ ఇంట్లో ఏమనరు మీ కాలేజ్లో ఏమనర
మ్మ్
అవునా మరి మీ ఫ్యూచర్ గోల్స్ ఏంటండి
మ్ బంక్ కొట్టామని ఇంట్లో చెప్పం ఏంటి అ ఉమ్ చెప్పనుకోండి ఇట్స్ అ సీక్రెట్ ప్లాన్
సిక్రెట్ ప్లానా మరి మీ ఫ్రైమ్ మ్యారేజ్
ఆ ఆ రెండు వేల ముప్పై ఐదుకి ఇంకా చాలా టైం ఉందిలేండి
ఓకే మీకు ఇష్టమైన ఫేవరెట్ రెసిపీ ఏంటి
గుత్తోంకాయ్
నీకు అది ఇష్టం కాబట్టి నీకు అది చేయడం వచ్చా
యా ఐ నో
మ్ అయితే నాకు ఒకసారి ఆ రెసిపీ చెప్తాను నేను ట్రై చేస్తాను
ఫస్ట్ మీకు వంటోచ్చ
కొంచం అర్ధం అయ్యింది నాక్ ఒచ్చండి నాకు వం
ఓ మీర ఎం వండుతారు ఏం వండారు ఇప్పటి వరకు
నేను బిర్యానీ చేసాను కర్రీ చేసాను
ఆ
నార్మల్గా కుకింగ్ అనేద్ నాదే అండి ఇంట్లో
అబ్బో బానే ఉంటారా
ఆ బానే ఉంటారండి సో నువ్వు చెప్పి గుత్తోంకాయ రెసిపీ చెప్తే నెక్స్ట్ టైం ఇంట్లో ట్రై చేస్తాను
మిగతావి కూడా ఇలానే ట్రై చేశారా
ఆ బిర్యానీ యూట్యూబ్ లో చూసాను ఏ కర్రీ అయినా యూట్యూబ్ లోనే చూస్ చేస్తాను
ఇ గుత్తోంకాయ కూడా యూట్యూబ్ లోనే చూడండి
లేదు మీకంటే మీ సీక్రెట్ రెసిపీ ఉంటది ఆ లైక్ కొంచెం టేస్ట్ మార్చేలాగా అది ఎలా అని
మసాలా డిఫరెంట్ ఏస్తే సరిపోతు ఏంటో చూడు కాని కాని హలో చెప్పండి
అదే అండి తను సీక్రెట్ రెసిపీ అడిగాను.
హలో
ఏంటండి పక్కన డిస్టర్బెన్సు కాలేజ్ లో మీ ఫ్రెండ్సా
ఆ
అయ్యో
పాపం అమ్మాయి కోసం వెతుక్కుంటున్నారు. సో మీరు అమ్మాయి అని వాయి విని
ఆహా పర్లేదండి నెక్స్ట్ టైం మాట్లాడచ్చు అని చెప్పండి.
ఓకే ఓకే నెక్స్ట్ టైమ్ ఇస్తానుదండి.
ఉ ఏంటండి‌
మీరే కాలేజ్ మీ మీరేం చదువుతున్నారు.
ఆ నేను ప్రస్తుతానికి డిగ్రీ చేస్తున్నాను అండి
ఆ ఎలా ఉన్నాయి మీ స్టడీస్ నేను బిటెక్ ఊ
ఎంకా మీకు సబ్జెక్ట్స్ అన్ని బానే జరుగుతున్నాయా ఫాకల్టీ బాగా చెప్తున్నారా.
ఉన్నాయి కదా ఏ ఇంజనీరింగ్ కాలేజ్ అయినా పీపీటి వేయడం
అంటే నేను డిగ్రీ కదా అండి. నాకు బీటెక్ లైఫ్ గురించి తెలియదు.
ఆ రెండు ఒకటే లేండి.
మరి మీకు ఇష్టమైన ప్లేస్
మై నేటివ్ ప్లేస్
ఓకే మీ వీకెండ్ కదండి ఏంటి ప్లాన్స్
శుభ్రంగా తినేసి పడుకుందాం అనుకుంటున్నాను ఇంట్లోనే కాకపోతే ఇంట్లో పడుకొనియరు ఏదో పని చేయమని అంటారు
హూ అంటే ఎక్కడికైనా వెళ్లరా
ఏక్కడికి వెళ్లేే ప్లాన్స్ లేవు
హుమ్
ఉ
ఇంట్లో మీరు బాగా హెల్ప్ చేస్తారనుకుంటా మీ పేరెంట్స్ కి
హూ టెస్ట్ గా మాట్లాడియ్యకపోవచ్చు.
కాస్త అక్కడ నుంచి పక్కకు వచ్చేయండి వాళ్ళ డిస్టర్బెన్స్ ఎక్కువ ఉంది.
అంటే బంకోటేసాం కదా ఇంకా ఫ్రెండ్స్తోనే అందుకని అదే ఎప్పుడుంద మడ ఫోన్
అడి కొంచం సైడ్ కి సో వాళ్ళు డిస్టర్బెన్స్ ఉంటుంది కదా ఉంటుందడీ మీకు కాలేజ్ ఎంత వరకు
ఫోర్ ఫిఫ్టీన్
మీ ఎగ్జామ్ ప్రిపరేషన్ అన్ని బాగా జరుగుతున్నాయా
ఇంకా స్టార్ట్ చేయలేదు చెయ్యాలి
మీ ఫ్రెండ్స్ మీరు ఫ్రెండ్స్ తో బాగా తిరుగుత రనుకుంటా ఎక్కడికైనా వెళ్ళారా ఎప్పుడైనా ట్రిప్స్ లాగా
ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళలేదు ఒక దగ్గరికి వెళ్ళాం అనుకుంటాను తెలిసి ద్వారకుడు వెళ్ళట్టున్నాం
ఓకే
ఆ
నైస్ అదే నేను ఈ రోజు ఖాళీగా ఉండే మాకు కాలజ్ త్రీ ఫిఫ్టీన్ వరకే కాబట్టి మా కాలేజ్ త్రీ ఫిఫ్టీన్ వరకె కాబట్టి ఖాళీగా ఉన్నానని కాల్ చేసానండి
ఓకే ఓకే
యః
ఎక్కడ మీ కాలేజు
ఏ అదా మై నేను లోకల్లోనే చదువుతున్నాను అండి
అవునా లోకల్ ల అంటే మీ ఊరు
ఆ
ఓే
చప్ప అంటే నీకు నా ప్లేస్ తెలీదా
ఆ అంటే కొంచెం సరదాగా
సరే సరే సరే అండి
ఓకే ఓకే బాయ్